కీళ కాల తల తింట డాడొచ్చుండి
ఎట్లున్నాండి మంచిగా ఉన్నంటనా
అైపులు వయిటిలేటా ముక్కలా
ఓ ఎందుకు
ఈ తాగు తాగట అ త అని అంతా క్లీన్ చేస్తాను
ఆహా బ్లడ్
హ్మ్
చేసిన అంకులకి కాల్
ఎమంట
న్న అరేప్పనంట
అయ్యో
ఆ నేపు వస్తున్న బయలుేద పొద్దునట్టే అన అంటానుందు పండుగ అయిపోయి నియ్యాలనే రేపే వస్తాన నేనన్న ఎమన్నాడ రా అంటాంట
హ్మ్ గుర్తొచ్చిన
రాయిగా రేపు కాకుండా ఎల్లుంయని బయలుదేరాల్సిందే అని అంటా న నేను సోమవారం వస్తాను నేను ఆ సోమవారం దానికి అవసరం లేదు రే రేపు వస్తు రేపు లేకపోతే తెల్ళండి రెండు రోజులు రావాల్సిందే అనంత
ఉమ్ నాయితే చాలే సూత్తనే అన్న. హ్మ్ హూ ఎళ్ళకు? ఆ రమ్మాంటాను ఏంటెన్టో.
హ్మ్ రాలే? ఏముంది రా ఇగ మా ఇంటికిఅనిఅంట.
మార్పోయాడు మార్పు. పెడు చాలా!
హ్మ్ హు హ్మ్ హు హ్మ్ హు
గ్రిఫ్లో పెడతాన్నవయితే.
హ్మ్? గ్రిపుల్ అమ్మ దగ్గరు ఉంటె ఉంటే ఉంటాది. గ్రిఫ్లో. దూరం పోతేనే మళ్ళ పోతాడు.
నువ్వు పది రోజులు ఎక్కుకపోతే కట్టవే. మస్తుగపెట్టిరి.
హ్మ్ హు! వస్తా సాటర్డే రోజు. అన్నా లేకపోతే రేపు రానులే కానీ సాటర్డే మార్నింగ్ చెప్తా లేకపోతే.
రే పొక్క రోజు ఉండాలి రెపో ఎల్లుండో.
హ్మ్ అవు ఇంకా వాళ్ళు ఉండడమే ఉత్తమంగా.
అదల్
హ్మ్! ఊళ్లో వాళ్ల పిల్లలు వాళ్ళు చేసుకోవాల్సిందే.
ఎన్ని రోజులు తింటావు? ఒక రోజు, రెడు రోజలు, మూడు రోజులు, పది రోజులు ఇంకా!
హ్మ్ హు! అంతే, తిన్లే ఇంకా తినాలిగో. ఇంతసేపు. అబ్బో ఒకరు లేకపోతే ఒకళ్ళు ఫోన్ లో చెత్తామా మామూలు. కాజ
సరే వంటండలేదు. డుగుంది
ఫోన్ ఇట్టం లేదా? ఎవ్వలొండలేదు.
అన్నా! కూరా. కొంచెం తీసినా ఎందుకంటె. డాడమ్మ లేరు కదా?
ఆహా! మొత్తం మీరు తినలేదని ఆపిర్ రా?
ఆ తీసి ఫ్రిజ్ లో పెట్టేసా.
అది ఇప్పుడు ఉండాలన్న?
హ్యాపై ప్రౌడంతో
ఇప్పుడు లేదా తినడానికి అసలే
ఉన్నది ఎందుకులేదు లే ఏ దినయ సాయంత్రం ద ఏ ఇప్పుడేం తినబుద్ధికాలే
ఉమ్ హ్మ్మ్
తరేము
అయ్య నువ్వు కుక్కువేగద
మనం బ్యాచలర్ కో బ్యాచలర్ అనా మనకు అలవాటు
ఆ మీ తమ్ములు కూడా వొందుతాడుగా బానే
ఆ
జున్నల్లంతా
మాకు గొప్పలందరికీ చెప్తాం
అ మా ఇంట్లో కూడా అందరు చెస్తారు
చెత్తారు చెత్తారు
కానీ నేనున్నగాని ఎవ్వళ్ళు రారు దగ్గరికి
హుమ్ నగధితరేమో అన్
హ్మ్మ్
ఆగమైతాద్ అంత
ఉమ్ నేను ఉంటా కదా అని నా దగ్గర ఎవ్వాళ్ళు రారు ఇగ వంట చేసేటప్పుడు కానీ లేకపోతే వంటారు బాగానే అలావ లేకుండా
ఉమ్ తొగ్గి తొగ్గి జుత్తవ్గా పైకి ఇట్ల రాగ్ గుడ్డ అందుతాదా గ్యాస్ గుర్
ఎందుకు అందదు
చూసినా చల్సార్ల్నే
అందదా నాకు
ఏమో
ఉహా కాళ్ళు లేపుతాన్నా ఎప్పుడు లేపిన
అ చెప్పల్ తవిటితో లేేపు ఇట్లో కలబెడతు అంటే అనుకుంటారు గిన్నెలో
ఆహా
ఓ
ఇంకా నయ నువ్ కూర్చుకొని కలుపుతగా అత్తమ్మ అంటలేవు
ఏమో
అంగో ఎప్పుడు అంటే చెప్తు చూడు నీకి ఎగ్జాపుల్ ఒకటి మీ మా అమ్మ వాళ్ళు కొత్తగా వెళ్ళినప్పుడు స్టార్టింగ్ ఇల్లు కట్టినప్పుడు బండలు వేలేప్పుడు కింది ఉంటుంది మన గ్యాస్ కొని ఏమో హైట్ ఉంటది కొంచెం ఇదే డౌన్ ఉంటది కదా అప్పుడు కనిపకపోతే ఏం చే అంటే ఇటు రెండు ఈట్ పేలల ఆటవ రెండిటికీ పేలలు బెట్నా హైట్ అయితది అప్పుడు ఐటికిప్పుర ఎ మే నలవడ ఉండేద్ ఇ
ఆది నీ అందుతుదా
అంత ముందు నడవక పోయది అస చాయ్ చాయ్ పెట్కోవడానికి ఉపాయం చేసిది బొంగదా పంగతు జురాలగా
ఉమ్
హమ్ ప్లా ఇలా అట్లా చేసినా బండాలు వేసినాంకా ఉమ్ ఇవాళ బండలు వసినానికిళ హైట్ అయింది సెట్ అయింది ఉమ్ మా దగ్గర ఏంటంటే విండో ఉంటుది సైడ్ కిటికీ ఉమ్ అక్కడ ఏమైనా పెడితే అందకపోతే కొంచెం హై ఇట్లా కాళ్ లేపినట్లు లేపాలి
అదే ఆటదా
అంతేగాని ఆ ఈ కలిపేటికి ఇట్లా కనిపకుంటే కాదు
ఏమో
ఆ ఏమంటా అట్ల అయితే నేను రోజు అంత ఇబ్బంది పడుకుంటే వెళ్ళాల్సిన కార్మేంది నాకు
అగా అనిపి ఎప్పుడు సడ ప్పుడు కాల్ పై లేపు కాల పెడుతుంది గ ఇంటెలా చూస్తే ఇప్పుడు తెలిలేవా అనుకుంటా
ఆ
రోజ్ వచ్చినపుడు అల్లా ఆ కిచెన్ కడనే మీ ఆయనే
అనే అదే నా పర్మనెంట్ ప్లేస్
హు
ఉమ్ కిచెన్ కాడా లేకపోతే బోల్ తోమే సాాంపు కాడా
అంతే
హహ
డోర్ పెట్టున్నాన్న దోమలు పోతా యి ఇంట్లకు
రాలే భైయా నవీన్ బాయా
రాలే వస్తున్నా అన్నాడు ఫోన్ చేస్తే దిల్ షూ నగర్ కాడ అంటే వల్ల ఫ్రెండ్స్ అంతా టీ తాగుతున్నారంట
ఉ హు
టీ తాగుతున్నాము వస్తున్నా అని ఫోన్ చేసిడు
సిగరెట్ తగ్గుతాడా
తాగుతాడు అనుకుంట మ్మ్ హ్మ్
మ్మ్ హ్మ్
మన అంకుల్ తెల్సా స్టార్టింగ్ లో మస్త్ చెప్పేది తెలుసా నాకు ము చ్చట చి నాకు ఆ స్మెల్లే నచ్ నచ్చదు నాకు
మ్మ్
నేనస్సలు స్మెల్లే చూడలేదు ఇంత వరకే ట్ల పట్టుకుంటుతరు కూడా తెలువది నాకు అన్ని పె మ్మ్ ఇప్పుడు నే తాగిన్నే అన్నడు
తాగేది తాగేది సిగరెట్ తా
అది మగ్గు తీసపోయి ఆటో తా ఇప్పుడు తాగుతడు ఎప్పుడన్న డ్రింక్ చేసినప్పుడు తాగొస్తడు
మ్మ్
మ్మ్ అది సిగరెట్ స్మెల్ రావద్దని ఇంటికి వచ్చినంక లేకపోతే ఆడ నుంచి వచ్చేటప్పుడే ఏమంట రా చేసుకొని వత్తారు. సెంటర్ ఫ్రెషా ఆ లేకపోతే ఏదో ఒక సారి నా ఇచ్చినవు చూడు తినమని
మ్మ్ మ్మ్
మ్మ్ అది అవి నొస్తడు ఇగవేవి లేవను కోయిలాచి ఏయ్ ఇటు తీ అటు అట్లా చేత్తడు
హ్మ్
హ్మ్
ఏమంటాండు చేసి
అ
ఉన్నాయంట ఇంటికాడ నున్నంట
లేడ్ లేడు బైటనే ఉన్నడంట ఫ్రెండ్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అందుకే లిఫ్ట్ చేయలేదు కాలు వీడియో కాల్ అంటాండు
హా హా
పండలే కోతి పంట లేడు
ఇంకా పెద్దగై
పండుకోవాలంటే నేను బయటంటే నాతోటి బయట పోతాను మా అమ్మ దగ్గర పండుకోపోరా అంటే
హ
పంటలేడు బయలు రాని ఇద్దరు నాతోస బహా బయటిక వెళ్ళరు
హ్
హమ్
ఏవున్నదమ్మ అల్ల ఇట్ల టీవీ చూస్తాల్ల టీవీ ఉన్నగా
ఉంది వీల్లు ఇంక ఏడ సెటిల్ అయారు సారిగ్గా ఇక ఏడ సట్లు కాకట్ట తెచ్చ కులేరు ఇంక ఇలా సామానంతా ఊర్లోనే ఉంది కా ఈడ ఒక పర్మనెంట్ ప్లేస్ ఉంటే ఇక అన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు ఒక్క కాడికి
ఉ ఆగమగం చేతల్లా ఏ ఏరియా ఇప్పుడుండేది
నాది కొత్తపేట్
ఆహ్
మస్సు లాంగ్ గద మీకు ఇక్కడికి
లాగే
పెట్టు పోతలేను ఇన్నె ఉంటా హమ్ హ్ ఇంకా
కుత్త
అవు
ఎప్పుడు ఇంకా
హలో
ఇప్పుడు వొండాలన కర్రీ అంటున్నా
ఏ వతలా మాయ బడాడ వచ్చలాన్తాను
ఉండేది లేద అయితే అమ్మా అన్న ఉందంటనా
అమ్మ పిన్ని బాబాయ
ఆహ ఇందాక అమ్మమ్మ కాల్ చేస్తుందన్న ఏమన్నా
ఇద నానికి ఒళ్ పిల్ ఆగ అల
ఊహు తల్లిసింధ
ఆ ఎవళు చేపీలు నాకు తేల్వదు నేను చేపలే చేపాక్ నేను ఎవరికి ప్రతి గూపల్లి
ఆ అవ ఉ
మ తొమిళ ఆకల్యితలేద
ఆ
ఆకలితలే తొమ్మిది నార అయితంది
ఇగ తినాలి వస్తే ఇద్దర తిందంలే అనట్ అగిన ఇగ ఎట్లాగో ఆకలి అయితలేదు ఎదుకో మరి
హైరాబాదు
ఉ ఇంట్లనే ఉంటాం కదా ఈ పాటికీ అక్కడ ఉంటే నీ నిద నిద్ర పోయేది హహ హలో నెక్స్ట్
అంటేనా
ఏపీ ఆ ఆ నీ నెక్స్ట్ ఒకటి చాయ్ అయిపోత